హలో
కలాస
నమస్కారం మేడం
నమస్కారం సార్
ఆ చెప్పండి మేడం ఏం చేస్తున్నారు భోజనం ఐందా
ఏం లేదు సార్ కాలిగనే ఉన్నాం పిల్లలు డిన్నర్ చేసారు కాలీగ కూచున్నాం
ఆహా అవునా మేడం
అవును సార్
ఆఆ
మీరు తిన్నారా సార్
తిన్నాం మేడం
ఏం కూర సర్ ఇవాళ
మాది అలా ఉగాది గదా
ఆ అండి
ఉగాది పచ్చడి తాగిన చికెన్ తెచ్చినా చికెన్ తిన్నాం అండి
అవునా అవును
ఆ ఇంకా మేడం చెప్పాలి
ఏమ్ లేదు సార్ మేము షాపింగ్ మాల్
ఫెస్టివల్ ఎక్కడ మీ ఇంటిక్కాడ జరుపుకున్నార మీ మీ వేరే ఊర్లో పోయి జరుపుకున్నార మేడం
మా ఇంటి దగ్గర జరుపుకున్నామండి
అంటే మీది టౌనా సిటీయా
వి అవునా మేడం ఇప్పుడు మీకు విలేజ్ లో పడుగలు బాగుంటాయా సిటీలో బాగుంటాయా మేడం
విలేజ్ లో పండగనే పండగలు అంటేనే బాగుంటాయి సా ఈ పట్టణాలలో ఏమ అంత పండుగల అంతా ఇంట్రెస్ట్ ఉండదు అంత రద్దీ ఉన్న ప్రదేశల్లో కూడా అంత ఎంజాయ్మెంట్ కూడా అనిపించారు అక్కడ మన సిటీలలో ఉండే వ్యక్తులు కూడా జాబ్ వస్త కూడా మన గ్రామీణ ప్రాంతాలకు రావడం జరుగుతూ ఉంటుంది పండల కోసం ఆంధ్ర ఆంధ్ర సైడ్ కూడా
ఇప్పుడు ఊర్లో ఎందుకుండి నచ్చుతుంది మీకు వాతావరణం
మన పల్ల వాతావరణం ఎట్లా ఉంటది చాలా ప్రశాంతంగా ఉంటది అంత సి వటిలో అంతా రద్దీ రద్దీగా అంత రాకపోకలు అంతా మంచిగా అనిపయదు అదే ప్రశా పల్లెటూర్లలో ప్రశాంతంగా ఉంటది స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది
పచ్చని పచ్చని చెట్లు వాతావరణం
వాతావరణం ఉంటది అందరు కలుపుకలుగా మాట్లాడుతూ ఉంటారు సిటీలలో ఎవరు ఎరి ఇల్లు వాళ్ళదిే ఎవరి ప్రపంచం వాళ్దిే ఒకరితో ఒకళ కనెక్ట్ అవ్వారు కాబట్టి
అనా మేడం కే పండుగ పల్లెటూరులలో జరుపుకుంటే ఇష్టం ఉంటుంది మేడం
అన్ని పండుగలు లో ఫేమస్ గా సంక్రాంతి అయితే దసరాగానే సిలవకు కోసమ గ్రామీణ ప్రాంతాలకు రావడం జరుగుతూ ఉంటుంది బేసిక్గా కొ సంక్రాంతి పడుగ వచ్చేసరికి మన ఆంధ్రాలో బాగా చేసుకుంటారా
అవునా మేడం ఇప్పుడు మరి గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది కదా
ఆనంది
పట్టణ ప్రాంతాలలో ఇప్పుడు పొగ వాహనాల రద్దీ యుద్ధం ఇవన్నీ దానివల్ల నచ్చదుంటుండారు సిటీ టౌన్
అవును సార్
మీరుండే పల్లెటూరు ప్రాంతంలో పచ్చని చెట్లు పొలాలు ఇవన్నీ బాగుంటాయా మేడం
ఆ బాగుంటాయంండి
ఆహా ఇప్పుడు మీకు ఎక్కువ ఏం సాగిస్తారు మేడం వరియా పత్త మిర్చి
స
మీరు పంట ఏది పండిస్తారు మేడం మీ మీ సైడు
మ సైడ్ ఎక్కువ మిర్చి సాగు చేస్తారు ఉం లే ఆ
రక్షదారులు ఉన్నవయితే
ఆ వైసేదారులు ఉన్నారంండి కొన్ని సందర్భాలలో గ్రామీణ ప్రాంతాలు ఉన్న రైతులు కూడా పట్టణాలకు వెలిసిపోవాలి వెల వలసలు వెళ్తూ ఉంటున్నా అండి ఇక్కడ ఎందుకంటే మనం పండిన పండించిన పంటకు కూడా సా గిట్టుబాటు ధర రాకపోయేసరికి అ పట్టణాలకు వెళ్ళి వాళ్ళ ఖర్చులు కూడా అప్పుడు ఏమంటే తీర్చుకోవడానికి పట్టణంలో పళ్ళెత్తుకుంటూ ఉంటారన్నమాట
అవునా మేడం ఎందుకండి అట్లా వెళ్తారు
వలస ఎంతోో పోతున్నా అంటే మనం పండించిన పంటగ గిట్టుబాటు ధర దొరకదు వేసిన పంటలు కూడా సకాలంలో పండకపోయినా
అంటే గిట్టుబాటు ధర అంటే వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండదా ఇప్పుడు మరి ఈ పండించానికి నీరు అనుకూలమైన నీరు లేక వ్యవసాయానికి అనుకూలంగా మన ఇరువు మంది లేకుంటడానే వాళ్ళు అట్లా వెనకబడిపోతులా గిట్టుబాటు మార్కెట్ ధరల వల్ల
అంటే ఇప్పుడు గిడ్డుబాట ధర ఒకటి ప్లస్ మళ్ళ మార్కెట్ లో కూడా సడన్ గా వర్షాలు వచ్చినాయి అనుకో చెడు వాణలు అంటారం ఈ మధ్యకాలంలో వస్తున్నాయిగా ఆ పా ఆ టై లో మనం పండించిన పంట అంటే నాశనం అయింది అనుకో
వడగన్ అదే వడగన్ల వడగన్ల వన అంటారు అది
అవునవును
మొన్న రీసెంట్ గా పడ్డది కదా మేడ వడగంల వాన దాని ద్వారా దా రీసెంట్ మీ పట్టణ పల్లెటూర్లలో ఏమన్నా నష్టపోయినలా మేడం
ఆ నచ్చ నష్టపోయారండి వడ్ మిర్చి మొగజొన్నలు తడిచ మన ముొక్కజొన్నలు కూడా తడిచినా కూడా అవి నల్లాగా అయితాయి కదా వాన తాడే వాళ్ళకి దానివల్ల కూడా ధర కూడా రాదు అనుకున్న జరగతుదు ఇ ఫస్ట్న్న జరగ రాదు
ఆ మీరు ఎక్కువ ఏ పంటను ఇష్టపడతారు మేడం మీకు వ్యవసాయం ఉందా
లేదండి
ఆ
లేదమ్మా మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఉంటుంది కాట్ వాళ్ళని చూస్తం
రైతులే ఉన్నారు అయితే మీ మీ చుట్టుపక్కల
ఆ చుట్టుపక్కల రైతులే ఉన్నారంండి
మీరు వ్యవసాయ పంట దగ్గరికి వెళ్తారా మేడం
ఆ కొన్ని వ్యవసాయ పనులు నేను ఎక్కువ చేయనండి ప తీక అయితే కలుపు తీయడానికి వెళ్ళాను పతి కలుపు తీయడం గాని పతి తీయడానినికి అయితే వెళ్ళాను చిన్నప్పుడు ఒకసారి సరదాగా కాలేజ్ టడైస్ వాళు ఇప్పుడు మాకు చెప్ప దగ్గరలో ఉన్న వాారు కూడా చైనా వేసిన మిర్చి తోట అలా వేసినప్పుడు అందులో తోట కూూర కోసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళ
అవునా అంటే ఇప్పుడు మీరు ఎక్కువ కూర కాయలు అయితే ఎక్కువ కూరగాయలు ఆకూరలు పండ్లు పండ్ల తోటలు ఇవన్నీ ఉండయి మీ సైడ్ పత్తి మిర్చి మొక్కజొన్న ఉంటది
మా దాంట్లో తోటలో వేసుకున్న దాంట్లో వాళ్ళు పండించుకుంటారు ఎంతో అంత మిర్చి తోటలలోగానీ ఏదైనా కొద్ది సాగు చేసుకుని కొంత భూమిలో టమాటా కొత్తిమీర అట్లాంటివి ఆకూరలు వేస్తూ ఉంటారు గంగావాయిలు తోటకూర
మీ సైడ్ వా వాటర్ అనుకూలంగా ఉంటది
ఆ ఉంటాయండి బోర్లు ఉంటాయి బావిలు కూడా ఉన్నాయండి
అంటే ఇప్పుడు బావిలలో నీళ్ళలు ఉంటాయ మ
ఆ అంబా ఆ ఉంటాయి ఉంటాయి
ఆహా కరెంటు అనుకూలంగా ఉంటుందా మీ పల్లెటూళ్లలో
అనుకూలంగానే ఉంటుందండి
వ్యవసాయానికి ఇప్పుడు అనుకూలంగా కరెంట్ ఉంటది అనుకూలంగా వాటర్ ఉంటది
అవునండి అవును
అనుకూలంగానే పంట పండుతాయి కాకపోతే ఇప్పుడు మార్కెట్ లో ధరలు లేక వెనక పడిపోయిన్లు
అవునండి అవును
ఆహా ఎక్కువ మిర్చి పత్తి మొక్కజొన్న
అవునవును
అవునా మేడం
అను
అయితే ఇప్పుడు మీకు పాడి పశువులు ఇట్లు ఉంటాయి అయితే బాగానే
అవునండి
ఆ ఇప్పుడు పట్ట ఇప్పుడు పల్లెటూరు వాతావరణంలో మీకు ఎక్కువ నచ్చేది ఏందని బేరం వ్యవసాయంలో హలో
వరి పొలమ్మ కూడా నడుచ్చుతుందండి ఈ పత్తి చేేను
ఉ
యూపీ ఇవి ఈ మిర్చి కూడా బానే ఉంటది మొక్కజొన్న కూడా బాగుంటది ఎక్కువేతే నిన్న దగ్గరుండి చూసింది అయితే పత్తి చేను అయితే చూశాను
ఆ
పత్తి అయితే మేను
చిన్న పంట వరి పంట
ఆ వరి పంట పత్తి పంట
వరి పత్తి వరి అనుకూలంగా పండుత డుతాదా మేడం మీ సైడ్
ఆ పండుతుంది
అంటే మీరు వడ్లు కొంటారా మార్కెట్ కు అమ్మేస్తారా
మాకు సొంతంగా అయితే పొలాలు ఏం లేదండి మా చుట్టు వాళ్ళ వాళ్ళు పండించిన పంటలు పైసా మార్కెట్ లో అయితే తరలిస్తూ ఉంటారు మేము వాళ్ళ దగ్గరనే తీసుకుంటా ఉంటా మాట
ఇప్పుడు మీ మీ దగ్గర మీ దగ్గర వేరుశెనగ ఉ బొబ్బెర్లు పెసలు ఇవన్నీ పండియర
ఆ అవి కూడా పండిస్తారండి కొన్ని చోట్ల పండిస్తా వేరుశనగం బొబ్బలు ఎక్కువ పంపి చాలా తక్కువ మోత ఉంట సార్ వేరే సైడ్ పండిస్తారు అవి మనకి ఎక్కువ సజ్జలు జొన్నలు అన్నీ
అంటే ఇప్పుడు సజ్జలకు నా నా మన నచురల్ గా పండిస్తారు అంటే పంట పొలాలకు మందు పిచ్చుకారి ఇట్లా ఏం చేయరు జొన్నలకి ఏం చేయరు అయితే
చేస్తారు చేస్తారు చేస్తారేమో ఏమో మరి చెప్ప చెప్పలేం రైతులు వాళ్ళకి తెలిసిన పంటల గురించి మనకైతే సొంతంగా అయితే తెలియదు కదా పంటల గురించి
ఇంకా మేడం చెప్పాలి పల్లెటూరులో ఇంకా ఏమేం జరుగుతు ఐతే మేడం ఇంకాప్పు పండ్లు తో పండ్ల తోటలు బాగుంటాయట కదా
ఆ మామిడి తోట మామిడి పండు తోటలు బాగు ఉంటాయి ఈ ఎండక్ ఎండాకాలం సీజన్ లోనే ఎక్కువ కొంటాం మందే లీజుకు తీసుకొని
ఆ
మామిడి తోటలు చేస్తారా మేడం
మామిడి తోట సాగు చేసుకుంటారండి ఆ వచ్చిన మా మామిడి పండ్లనే ఇంకా మార్కెట్ తరలిస్తూ ఉంటారు అవి కూడా కొంచెం ఆకాల ఇక్కడ కూడా మామిడికాయిలా రాలిపోతా ఉంటాయి
ఆహా అలా కూడా నష్టపోతారు అయితే ఆ అంటే మీ పరిసరాల ప్రాంతాల్లో మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయా మేడం
ఆ ఉన్నాయండి ఆ చుట్టుపక్కల చుట్టుపక్కలలా ఒక టూ కిలోమీటర్స్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ సర అం
మీ పరిసరాల ఊరిలో ఇంకా ఏముంది వైద్యశాల గిట్లా ఉందా మేడం మన గ్రామీణ వైద్యశాల
లేదండి కొంచెం టౌన్ కి వెళ్ళల్సి వస్తుంది
ఆహా టౌన్ అంటే చాలా దగ్గర
ఒక్కొ కనీసం మనకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటది మనకి
వాహనాలు సదుపాయం ఉంట
ఆ వాహనాలు అందుబాటులో ఉంటాయి మనకి ఏమైన సీరియస్ ఏమైనా అయితే కూడా అంబులెన్స్ కూడా వస్తుంది వెంట రోడ్లు కూడా చాలా అనుకు కూలంగానే ఉంటాయి ఎటువంటి అడ్డంకులు ఏమి ఉండవు గుంటలు గిట్లా ఏమి ఉండదనుమట్ట
అవునా
ఆ
ఇంకా మేడం మీ ఇంటి దగ్గర కూరగాయల పంటలు గిట్లా పండియరు ఐతే
ఆ పండిస్తా ఉంటాము సార్
ఎక్కువ ఏం మీ ఇంటిలో పల్లెటూరు వాతావరణం ఓకే థ్యాంక్ యూ మేడం